నామండడి
నమస్కార అడి ఏం చేస్తున్నారు
ఏం లేదండి మీరేం చేస్తున్నండి
ఇప్పుడు ఇందాకనే తిన్నాంమండి తిన్నాం మంచిగా పడుకుందామ అని చూస్తున్నా
అవునండి ఏం కూర అండి మరి
చికెన్ అండి మరి చికెన్ కోడికూర తెలుసా మీకు
ఆ తెలుసండి
కోడిని కోసి కోడి కూర వొండారు మాకు మళ్ళీ మళ్ళీ మళ్ళీ ఏం చేసారు మేము తిన్నామ అంతే ఏం చేయలే
పెరుగు వయలేదాన్ని అందులో పెరుగు బాగుంటది కదా అన్నీ
నాకు చికెన్ అంటే చికెన్ పెరుగు నేను అంత కనం తినను నాకు చికెన్ సపరేట్ అంటే గా కదా అంటే చికెన్ లో మసాలా ఆకారం అది స్పైసీగా మంచి ఉంటే మంచిగా అనిపిస్తుంది మనకు పెరుగు తినబుద్ధి గాట్లా ఆ టేస్ట్ పోతది చవి పెరుగుతో వింటే మ చికెన్ అంతగా నచ్చినప్పుడు పెరిగేసుకొని తింటా
ఆ ఎంతసేప్ప దాకా మిషన్ దగ్గర వేనాండి పాయింట్ కుట్టించుకుందాం అనేసి పోనండి అప్పుడు వేనండి ట్వెల్వ్ థర్టీకి పొనండి ఇప్పుడు వచ్చినండి
పన్నెండు పన్నెండున్నర పోతే ఇప్పుడు వచ్చా నేనయితే
తినలే మరి ఇంక మీరు
తిన్ లేదండి
ఎందుకుతే ఇంది ఇంకా తిన్నారా మరి వద్దా మీ కా ఆకలియితే లేదా
అవుతుందండి గోగుర పచ్చడా వేసుకొని తింటాం అసంగా
కాదు ఈ రోజు ఆదివారం కాద కదా మీకు అంటే కొ స్పెషల్ గేమ్ లేదా
తినమండి మా ఇంటి వాళ్ళ మా ఇంట్లో మా మా కుటుంబ సభ్యులు నీస్ తినరండి అండి
ఓకే ఈ ఈ రోజులు రేపా తినండి
న్న రేపు సోమవారం కదండి రేపు
అవునవును
ఆ అందుకే తినమండి మేము మళ్ళీ మంగళారం మంగళవారం నుండి శనివారం దాకా తింటామండి మళ్ళీ కాకపోతే ఈ ఆదివారం సోమవారం తినమండి మేము
మరి మీ ఇంటికి మేము అయితే ఆదివారం రావద్ద అన్నమాట
ఆ రావద్దండి ఆదివారం రోజు వస్తే మీకు చికెన్ దొరకడం కష్టం వండి కోడి కూర దొరకడం చాలా కష్టం ఇష్టం అండి మిగతా రోజులు మంగళవారం నుండి శనివారం దాక వస్తే మీకు ఏదంటే అది వస్తు స్త అండి
కాదు అంటే మేము వచ్చినప్పుడు కూడా మాకోసం అని ఉండదు అసలు మీ ఇంట ఆ రోజు ఏం రావద్దా
అంటే రావచ్చు అండి చుట్టాలు వస్తేదిస్తామండి
ఆహ చుట్టాల స ఇతారు గానీ మీరు మీరు వండుకొని తినరు
అనుకన్ని నా మండే ఏమన్నా పండుగలు వస్తాయి కదండి ఆదివారం రోజు
అవునవును ఆ
ఆ రోజు ఇస్తామండి ఇంకా అంటే ఈ రోజు ఒక్కారే తినాలండి మీ తము ముగ్గురం తింటామండి
ఆహ రేప్ ఎంత బందదినారు
రేఫ్ ఇద్దారు దిన రండి
మీరు మీరు అన్ని వేలలో తింటారండి అన్ని
మనకు అలాంటి ఏం లేవండి మొత్తం మన కడుపులో పడ్డది అది అండి
ఏ రోజయినా సంబంధం లేదు అది నైట్ అయినా అంటే సాయంత్రం అయినా పగలైనా చిరాత్ర అయినా పగలైనా
అవున ఆ తినన్నా మండి
మీరే నుంచి వెళ్ళండి
అవునండి మీకే మీకేమన్నా ఉన్నాయా అండి ఆదివారలు సోమవారంలు అలాంటివి ఏమనా ఉన్నాయా అండి
ఇప్పుడైతే లేవు ఒకప్పుడు ఉండేది సోమారం
ఎందు బంద్ చేసిండ్రీ మరి
అంటే నా బీటెక్ లో ఉన్నా నేను అది కూడా లాస్ట్ ఇయర్ లో అట్లా అనుకుంటా లాస్ట్ ఇయర్ లో అంటే థర్డ్ ఇయర్ నుంచి ఉంది అనుకుంటా అసలు తెలుసా సాయంత్రం తినేది అన్నాం నేను ఇంకా పొద్దు నుంచి ఏం తినకుంటూ ఉండేదాన్ని
ఇప్పుడు ఏడుస్తున్నారా అండి మరి ఇంకా అప్పు తినలేదు అనేసి
ఏడుస్తున్నానా లేదు ఎందుకు ఏడుస్తా నేను
జీంలేదని ఇప్పుడు దలుసుకొని ఏడ్సతాలేేమో అని చాలా వినిపిస్తానండి మీ వాయి
లేదు లేదు తినకపో అప్పుడు తినకపోదు అంతే ఇ మళ్ళీ పని ఎందుకు పని చేసినంటే కొన్ని ఏమంటారు సిచ్యువేషన్స్ కొన్ని అట్లు వచ్చినాయండి బన్ జేయాల్ సి వచ్చింది
సమ అదే ఆ సందర్భాలు అలా వచ్చినాయా అండి
అలా వచ్చినాక బంన్ చేసిన అయిపోయింది ఇగా మళ్ళీ తర్వాత కూడా కొన్ని రోజులు తినక అంటే ఉతిగా తినకుండా అంటే ఏమంటారు నా నాన్ వెజ్ తినరవట గుర తినకుండా ఉన్నా కుడం తినది అంట
అవునా అండి
గా
మీరి దేవుళ్లను ఈ ఇప్పుడు ఈ దేవుళ్ళను దెయ్యాలను నమ్ముతారా మీరు
ఏమో అండి మీరు ఏమో చిల్లుకి వెళ్ళి మన ఇంకా ఉచితం మాట్లాడుకుందావా
ఆ అవునాండి ఏం చేస్తున్నార అండి
ఏమి ఇరాల
స్ట్రక్ అయితుందండి ఫోను కొంచెం మంచిగా మాట్లాడరా అండి మాకు వినిపించలేదండి నా దగ్గర అయితే ఫైవ్ డబుల్ ప్లేస్ ఉందండి అడి ఫైవ్ డబల్ ప్లేట్స్ ఉందండి నాకు అడ
ఇనుోటదల్ పుడుగుడా
ఇప్పుడునా వస్తుందండి
ఇప్పుడునా పడుతుండి
ఇనొస్తుందండి ఇప్పుడు ఇన వస్తాందండి ఇంకా మా మేము ఫ్యాన్ వేస్ కున్నావానయిక ఈ ఫ్యాన్ వేసుకున్నాండి. ఈ ఫ్యాన్ వేసుకుంటే, మా ఫ్యాన్లు సరిగ్గ ది తిరగవండి. ఈ ఉడ్కపోత కి సత్తానండి నేనయితే. అవునండి. ఆ కొంచెం వత్తదండి. య మబ్బు ఉంది కదండి, ఇప్పుడు ఇంకా మ ఏంది చలి పెడతలేదండి. ఉడకపో తాందండి.
అవునా
ఆ అవునండి. గాలోస్త లేదండి. మాకెళ్ళి ఆ అత్తలేదు ఆ మబ్బుంది కాబట్ గాలోత్త లేదండి. మీ కాడ వర్షం పడతాంద?
కా పత్తి గింజలు పెట్టిల్లా మీరు?
మేమా, పెట్టలేదు. పెట్టాలన్ పెట్టలే. మీరు పెట్టిలా అండి?
మా కు చెలిక లేదండి. హలో
లేద అండి, ఎందుకండి? హలో ఇనొస్తుంది. ఈనొత్తాంది. మీరు పెట్టిలా అని అడుగుతుండే, మీరు పొలం లేదా అని
లేదు ఇక్కడ లేదు. హైదరాబాద్ లో లేదు.
విలే అంటే, గ్రామంలో ఉందా!
ఆ. అవునవును.
నిన్న నేను బొట్టుపిల్లలును తెచ్చుకున్నా అండి. ఆ గమ్ము దానికి సరిగ్గా లేక, అవేంటిది అన్ని ఖరాబ్ అయినాయి అండి. వేస్ట్ వి తెచ్చ
నువ్వు ఇట్ల పెట్టంగనే, అట్ల పోతా ఉంటాయి అయి.
ఊ ను
ఎట్ల మరి? మళ్ల తెచ్చుకోవాల్నా పోయి.
మ్ మళ్ళీ తెచ్చుకోవాలి.
పోతావ మరి షాప్ కి? బయటికెళ్తావా ఇప్పుడు?
అహా ఇప్పుడు పోను. ఇంకొక టెన్ డేస్, ట్వంటీ డేస్ అలా అయిన తర్వాతకి వెళ్ళతా. ఇప్పుడే పోయినాం అనుకో, నిన్ననే పోయినా మళ్ళీ ఇప్పుడు పోయిన్నాంటే ఇంక మంచిగనే ఆడుచుకుంటారు నన్నిగ.
అంటే మరి ఎలా నీకు మళ్ళా ఫిఫ్టీన్ డేస్ వరకు ఎట్లా పెట్టుకుంటావ్? టిక్లీ వడ్డు పిల్లలు లేకుండా, ఎంత
బొట్టు పిల్లలంటే రోజు ఉన్నాయండి. పదిహేను రోజు, పది, నెల వస్తాయి అని మళ్ళీ అవి అయిపోయినాక టైంకి ఉండవు కదాని, అందుకే ముందు జాగ్రత్త.
నె అబ్బా చాలా ముందుజాగ్రత్త ఉంది నీకు.
మ్
మ్ తె లుస అ మచ్చ ముడుక్కుంది ఊకే.
ఎ ఎందుకు లి లీకైందా.
ఆ సొట్టుపోయినట్టుంది ఊకే. డొక్కు డొక్కు మ్ ఒకటి పూరంగొత్తాంది సౌండ్
బెడ్ చేంజ్ చేయ మంచం చేంజ్ వేసుకో మరి. వేరేది తెచ్చు కొ మార్పించుకో మేడంరాగా
ఇప్పుడు లెవ్ అనుకుంటా. ఇవ్వరసలు. మళ్ళీ ఇక్కి ఇక్కడికి మోసుకురా ఈ ఎవడు మోసుకోతాడు? హలో
నే వాట్సప్ లో పెట్టనా మరి ఆ హా
గుడ్రా గుడ్డు గుడ్డు
నే మంచిదాన్నే అండి
కింద జాలి గుణం వద్దండి వామ్మో చచ్చిపోతామండి మేము కింద జాలిగుణం మీకుంటే
మరే మంచం లుక్ లుక్ ఉన్నదంటే పడుకున్నాక మధ్రాత్ర రలికి కింద పడితే దెబ్బలు తాగితే మళ్ళీ మేము ఎవరితోటి మాట్లాడాలండి. చెప్పండి నాకింత క్లోజ్ అయిపోయి. ఇంత క్లోజ్ అయిపోయినాక మళ్లీ సడన్ గా మీరు మాట్లాడకుండా పక్కకెళ్ళిపోతే నేనేమి గావాలండి?
చాల ప్రేమ కారిపోతుంది గాని నేనేమంత గాయాలే
అలాంటిదే అలాంటెదురు దెబ్బలు తిన్నానండి, రెండు మూడు ఎదురు దెబ్బలు తిన్నానండి, అందుకేనే మీ దగ్గర తినొద్దనేసి చెప్తున్నాండి.
అయ్యయ్యో అట్లా కాదు అంటే ఇది డొక్కు డొకు సౌండ్ వస్తుంది కానీ ఏం కాదు
అవునండి కొంచెం జాగ్రత్తగుండండి మేమున్నామని మర్చి పోకండి కొంచెం జాగ్రత్తగుండి జాగ్రత్త
వామ్మో ఉంటానండి సరే సరే అండి మరి
సరే అండి బాయ్ అండి
బాయ్ బాయ్ టటా
బాయ్